హలో హలో ఆ చెప్పడి సిస్ట ఆ బాగానే ఉన్నా మీరు బాగున్నారా
బాగున్నామా ఏం చేస్తాను
ఏంలో ఇప్పుడే కూర్చున్నా అన్నం నను
అవునా ఏం కర్రీ
టమాట అమ్ మీరుదిన్నారమ్మా ఏం కర్రీ మీ
మది పప్పు
ఆహ ఏం చేస్తానండి ఇకా
ఏమున్నది బ్రదర్ ఏం లేదు ఫోన్ చూస్తాను
ఫోన్ చేస్తా నేను కూడా ఫోన్ చేస్తా సిస్టర్ ఎప్పుడేనా మీరు కాల్ చేసారు
అవునా ఫోన్ లో ఎం చూతారు ఎక్కువ
ఫోన్ లో యూట్యూబ్ లో వీడియోస్ మూవీస్ చూస్తా సాంగ్స్ గ్గిట్ల మీరు కూడా ఫోన్ లో యూట్యూబ్ చూస్తారా ఇన్స్టా చూస్తార
మము ఇన్స్టా చుతాము యూట్యూబ్ జుతాం
యూట్యూబ్ లో ఎక్కువ ఏం కంటెంట్ వస్తారా మీరు
యూట్యూబ్ లో కంటెంట్ అంటే ఎక్కువ అన్ని కంటె ఉత్తం నార్మల్గా అప్డేటెడ్ న్యూస్ ఉంటాయి కదా అవి
మహాడి
ఆ అమల్ అదే రీల్స్ లో కొత్త కొత్తగా చేస్తారు కదా బ్రదర్
ఆహా ఇస్త
ఆ మన్నయి వైష్ణవిన అమ్మాయిని
ఆనిసయి కుట్రంటయిద
హ అట్లాగ నవైతేందయితన క ఉడి బా
ఆ న్యూస్ ఇది అ మంచి కొన్ని న్యూసెస్ ఉంటాయి యూట్యూబ్ లో
ఉ అవును వేరేన్తారు
యూట్యూబ్ లో నిను మూవీస్ చూస్తాఇంకా
సా అంటే అవునా ఓల్డ్ మూవీస్ లా లే ఇవ్వ ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు.
ఓల్డ్ మూవీ అంటే ఏమయినా ఏం లేక్కు ఫారెస్ట్ ఇట్లా ఉంటే కొన్నీ
అర్ధం కాలే
అగ్రికల్చర్ గురించి ఇలా ఫారెస్ట్ గురించి వరల్డ్ లో
మీరు అగ్రికల్చర్ చేస్తారా ఫార్మింగ్
అగ్రికల్చర్
అవు
అంటే చూస్తా వాటి గురించి.
బంగాళ
చేయడం అగ్రికల్చర్ చేయడం కాదు చూస్తా వాటి గురించి
ఆహా చూస్తారా మీరెంటి స్టడీనా లేకపోతే అయిపోయిందా
స్టడీ ఇప్పుడు ప్రస్తుతానికి
ఆ
మీరు స్టడీ అయిపోయినా వర్క్ హా లేపోతే ఏమన్నా
ఏం లేదు బ్రదర్ స్టడీ అయిపోంది
ఇంకా మళ్ళీ ఏం జాబ్ చూస్కోపో మరి
ఇంగ జాబ్ చూడలన్నా సిటీకి పోవాలి గద అందుకు కే ఇంగ పోలేదు ఇక్కనే
అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ లాంటివి వస్తానాయి కదా హోమ్ క్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ లో వస్తాన సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్
అట్లాంటి అట్లాంటివి ఉంటాయి కా ఇంగ ఏమో వాళ్లు ఎప్పుడు ఆఫీస్ కి పిలిచేది తెలవదు కదా అందుకోసమే. ఇంకా ఆ మీరు అదే ఇంక ఏం పోతావు బ్రదర్ ఇక్కడ నుండి ఇక్కడనే ఉండబుద్ధి అవుతుది ఆడిగి పో బుద్ధి కాదు ఇగ.
విలేజ్ హా మీది సిటీయా
విలేజ్ ఏ
మాది సిటీ
అవునా ఇంక సీటీ అంటే ఇంట్లో నుంచి వెళ్ళడం. డదు
ఇంట్లో నుంచి వెళ్లడమే ఉండదు ఓన్లీ ఇంట్లోనే ఇగ ఫ్రమ్ హోమ్ ఇలాంటివి చేసుకుంట ఉంటాం.
హుహు
ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం ఉండదు మీరయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లేకున్నా కాని అగ్రికల్చర్ ఏదో చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఆప్షన్ ఉండదు.
అవును చేసుకోవచ్చు
ఇక్కడ ఆప్షన్స్ ఏం ఉండదు ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫ్ట్వేర్.
అయినా ఇయ్యాల రేపు ఎవరి చేతన్రు ఫార్మింగ్ అంత టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీతోనే నడుస్తూ
హమ్ అవును మనకి ఫ్రీ కాదు.
ఇంకా చెప్పండి బ్రదర్.
ఉమ్ ఎన్ని సార్లిప్పుమ్ ప్రస్తవానికి.
ప్రస్తుతానికి ఏం లేదు ఇంక మీరు కాల్ చేస్తా అని అనేసరికి ఇంకా. ఉ రీల్సే చూస్తాన్న గాని ఇంకా కాల్ మాట్లాడదము అని యాప్ లోకి వచ్చిన.
మ్
నికు ఆధార్ కార్డు ఉందా సప్లై చేసినపుడు రాదా. ఎన్ని కాల్స్ ఉన్నాయి ఇంకా మీయి.
కాల్స్ ఉన్నాయి.
అవునా ఒక్కటి కూడా చేయలేదా. ఆహా
ఓహు ప్రజెక్ట్ ఒక ఫైవ్ డేస్ అయితాంది వచ్చి.
మరి అన్ని రోజుల నుంచి చేయక పోయిల్లు.
చేస్ద్దాం అనుకున్నా కానీ టైం లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ మీదనే ఉన్నాం రోజు వర్క్ చేసేసరికి టైం అయిపోతాంది.
అవునా.
మ్మ్మ్మ్ కాల్స్ చేద్దాం అనుకుంటున్నా వర్క్, వర్క్ ఏమో హై అయితాంది ఇగ ఇవాల లీవ్ పెట్టినా అందుకే ఫోన్ చేసిన. ఏ
మ్ మీ పేరెంట్స్ ఏం చేస్తారు.
ఫార్మింగ్.
ఇవి దంచి పడేయ్.
సిటీ అండీ, నేను సిటీలో ఉంటాము. ప్రీ వెన్యూస్ అనేది పర్లేదు విలేజ్ లోను ఉంటారు.
ఆహా
తెలీకుండా
అవునా
రేయ్ మాది ఆక్చువల్గా ఫ విలేజే.
ఆ
కాని నేను నా స్టడీస్ వళ్ల ఇట్ వచ్చి ఇటే సెట్ అయిపోయిన.
మ్ హు మరి ఎదైనా గవ గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయొచ్చు కదా వీళ్ళు.
గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇక అప్లికేషన్ చేసిన కాని రాలే.
మ్ ట్రై చేస్తే వత్తాయి. ట్రై చేయంది ఎట్ల వత్తయి మంచిగ చదువుకోవాలె.
ట్రై చేసిన ఇప్పుడు సాఫ్ట్వేర్లోనే నాకు వన్ లాక్ వస్థంది ఇంకేంటి.
అవునా ఎంత సాఫ్ట్ సాఫ్ట్వేర్ల వన్ ల్యాక్ వచ్చినా గవర్నమెంట్. కుండే ప్రిఫెరెన్సు గవర్నమెంట్కే ఉంటది కదా అట్లాని.
అప్పుడు నేను ప్రిపేర్ అయిదాం అనుకున్నా కాని అంతలోనే సాఫ్ట్వేర్ వచ్చింది గవర్నమెంట్ అవసరం లేదు అం
మ్ హు ఇగ సాఫ్ట్వేర్ లో నైనా సాటర్డే, సండే ఉంటాయి కదా.
స సాఫ్ట్వేరే బెస్ట్ అసలు లీవ్స్ ఉంటాయి మంచిగా. లీవ్స్ ఉంటాయి సాటర్డే, సండే వీక్లీ నువ్వు మంత్లీ చేసేది ఒక ట్వంటీ డేస్.
మ్ హు
టెన్ డేస్ నీకు లీవ్సె ఉండీ అంటే హాలిడే. సటర్డే, సండే. సటర్డే, సండే. లీవ్స్ మళ్ళా నీకు ఫోర్ మంత్. సిక్స్టీన్ డేస్ యి రాయాలి నువ్ అంతే.
సాటర్డే, సండే ఫైడేస్ ఆ గా ఫై
సటర్డే సండే వీక్ మంత్ మీ ఎంత ఆ